హలో ఆ హలో
చెప్పండి
హలో
హలో చెప్పండి ఆ బాగున్నా అండి మీర ఎలా ఉన్నారు
బాగున్నానండి
ఇంకేంటండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఉర్కనే నార్మల్గానే ఉన్నా మీరేం చేస్తున్నారు
నేను ఇందాకనే మా డాడీతో మాట్లాడానండి సో కొంచెం మా బ్యాంక్ ఇషూ ష్యూ వల్ల
ఆ
మా డాడీతో మాట్లాడాల్సి వచ్చింది సో అందుకు మాట్లాడాను
ఆ అవునులేండి నేనే ఆన్ ఇందాక కనే అండి నేను కూడా అన్ని నావన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఉన్నానండి ఉర్కనే అంటే ఇప్పుడు ఖాళీగా
అవునా
ఉహ్ మధ్యాహ్నంకి మీ పీజీలో ఏంచేస్ స్తారండి
సేమ్ నేను కూడా ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా అండి అన్ఫార్చునేట్ గా మీరే అడిగేస్ సారు మాకు ఈ రోజు జు ట్యూస్డే కాబట్టి సాంబార్ రైసే అండి
అవునా నేను పీజీలో లేనండి ఇంటికోచ్చేసాను పండ ఫెస్టివల్ కోసం అనేసి ఇంటికోచ్చేసాను నేను
అవునా
ఆ అవును మీకు చెప్పేది మర్చిపోయిన నా ఆ అవునండి నేను ఇంటికి వచ్చినాను
అవునా ఓకే అండి ఉగాది ఫెస్టివల్ కోచ్
ఊగాది ఫెస్టివల్ కి ఇంకా ఉండేది ఇగ ఇగ చటిమారునే కదా అందుకనేసి ఇంకా వచ్చేసానండి. ఇంకా ఎన్ని రోజులు లేదు కదాండి. ఇంకా రేపు లేకమన్నాడే వెళ్ళలేదండి ఇంకా.
సెంటగానే వెళ్ళి వచ్చాను ఇయర్ పెయిన్ ఉన్నందు వల్ల.
ఇప్పుడు బాగున్నాండి మీకి
ఆ ఇప్పుడు ఓకే అండి టాబ్లెట్స్ ఇచ్చారు వాడుతున్నాను.
ఉ
సో ఇంకా ఏమైన్నా సివియర్ పెయిన్ ఉంది లేదు, అని అంటే తగ్గింది అంటే ఇంకొకసారి చెకప్కి రమ్మని చెప్పారు. సో మేబి నేను నెక్స్ట్ ఫస్ట్ వీక్ వెళ్దా అనేసి అనుకుంటన్నా అండి లేదు అంటే రంజాన్కేళ్దాం అనుకుంటున్నాను.
ఆహా అదే ఇంక ఎట్లా పండగ వస్తుంది ఇం ఇంకా మీకు హెల్త్ కూడా బాలేదు కాబట్టి వెళ్ళక తప్పట్లేదు ఇంకా ఏళ్లండి జల్ది జ వెళ్లేసి ఒక మరీ సండే ను అళ అ సరిపోతుంది.
ఆ లేదండి ఇంకా కొంచెం పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అందుకు నేను
ఆహా అవును ఇంకా లేట్గా వస్తారెమో అండి ఉ
అవునండి అమ్మ ఇంతకు ముందే ఉండు నీకు హెల్త్ బాలేదు అని చెప్పేసి చెప్పారు. బట్ వన్ వీక్ అయిదండి. నేన వెల్లి సో మళ్ళీ
ఆ ఇప్పుడు మరీ వన్ వీక్ అంటే కష్టం. ఇష్టం లేండి
ఆ ఇంకా అమ్మా ఇం ఇంట్లో ఎవ్వరు ఉ ఇంట్లో ఎవరు ఉండరు. ఎవరు పని వాళ్ళది. నేను ఇక్కడ ఉన్నా, పీజిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఒకటే. సింగి లేవ కానే ఉన్నా అండి
అవును ఏం చేస్తుండారండి మర్చిపోయిన నేను అడిగేది మీ పేరెంట్స్.
ఆ మా మమ్మీ ఎఫ్ఎన్ ఓ గా వర్క్ చేస్తున్నారండి. జస్ట్ డ్రెస్సింగ్ చేయడం అలా అనమాట.
ఓకే ఓకే అవును
క్యాప్ట్ కింద జాబ్ ఇచ్చారు
ఆ అవునులేండి
సో మా నాన్న హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారండి ఉమ్
ప్పుడు అమ్మ నీతోనే ఉంటుందా లేదా
మా మమ్మీ వేరే ఊర్లో వర్క్ చేస్తుందండి అప్ డౌన్ చేస్తుంటాది ఆ త్రీ అండ్ హఫ్ అవర్స్ పడుతుందండి జర్నీకి పోవడానికి త్రీ అవర్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఎల్ రాణికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది
ఉహు అండ్ అండి
అది ఓన్లీ నా కోసం మాత్రమే వస్తుందండి అంటే ఫుడ్ సరిగ్ గా తినకపోవడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యు స్ వల్ల కొంచమా ఇప్పుడు అలా ఫుడ్ తినకోకుండానేప్ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్న అండి నేన్
ఆ తినలగద అండి మరి
అందుకు ఇంక చాలా సివియర్ గా ఉంది ఇప్పుడు ఇంతకు ముందు లేకపోయిన్ డే
ఆహా అవున్లేండి
అమ్మక్ అమ్మకి చెప్తే అమ్మ తిడుతుందేమో అని ఇన్ని రోజుల్ దాచి పెట్టాల్సి వచ్చింది కానీ ఇప్పుడు నేను అస్ సఫర్ అవుతుంటే నాకు. అప్ పెయిన్ తట్టుకోలేకపోతున్నా. సో అందుగిక అమ్మకి చెప్పేసా.
చెప్పడమే బెటర్లేండి మరి. ఎక్కువైనాక చెప్పడం కంటే. ఇప్డున్నదే చెప్పడం బెటర్ అంతా అంతలోపల్ల డాక్టర్ ని కూడా కలి. అండ్ అయితే.. సరిపోతాది.
ఆ డాక్టర్స్ క్యాంప్ కి వెళ్లారంట ఇప్పుడు ఉగాది.
ఆ ఓకటే సారి ఒచ్చింది నేను కూడా ఇది బస్ బుక్ తీసుకుందాం అంటే అసలు లేనే లేవండి సండే అన్ని టి టికెట్ బుక్ అయిపోనయ్
కెండ్ కదా అండి అది ఆఫీస్ కెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ ఇంకా ఆల్ మోస్ట్ సండే వెళ్ళిపోయింటారు
అందుకనేసి మండే బుక్ చేసుకున్నాను ఇంగ తప్పలేక
హ్మ్ ఇంకా వాళ్ళు డాక్టర్స్ క్యాంప్ కిి వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటిమేట్ చేస్తా అన్నారు సో అందుకు ఇంకా నెక్స్ట్ వీక్ ఎట్లా రంజాన్ అయిపోతది ఇంగ నెక్స్ట్ వీక్ లోనే మేబీ క్యాంప్ కి ఏం పని ఉంటది ఇంక నాకు చేస్తారు కదా ఇంగెలా నువెళ్ తున్నా ఇంటికి సో అందుకు ఇంకా పనిలో పని డాక్టర్ తో చెక్ చేపిచుకొని ఇంకా ఇంట్లో రెస్ట్ తీసుకొని అమ్మ వాళ్ళ అమ్మ ఉంటే నాన్న అమ్మ ఉంటే వాళ్ళే చూసుకుంటారు కదాండి అన్ని
మీకేం భయం ఉండదు వాళ్ళకి భయం ఉండదు ఇక్కడ ఎందుకంటే మీరు అక్కడే వాళ్ళ ముందరే ఉంటారు కాబట్టి మీక్ కేం అంత భయం అనిపియదు వాళ్ళుకు భయం అనిపియదు మీకేం హ్మ్
ఏం ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే చూసుకుంటారు
హ్మ్ ఏమండి రంజాన్ ఫెస్టివల్ ఎం జ ఏమన్నా ఇంటికి పోతేనే స్టార్ట్ అయితాయా ఇంకా
అంటే ఇంకొక విషయం ఏంటంటే మా అక్కకి రీసెంట్ గా యాక్సిడెంట్ అయిందండి సో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే
ఆ
మా అక్కకి బాబు ఉన్నాడు చిన్న ఫైవ్ మంత్స్ బాబు ఉన్నాడు తను ఏడుస్తున్నాడని చెప్పేసి బాబు అక్కకి స్పీడ్గా వస్తుందన్నమాట
ఆ
అప్పుడు ఎవరో కార్ ఒచ్చి గుద్దేసి సిందంట తలలో బ్లడ్ బ్లాక్ అయింది అని చెప్పేసి క్లాట్ అయ్యింది అని చెప్ తె ఆపరేషన్ చేశారు తలకి సో అండ్ ఇయర్ నుంచి బ్లడ్ ఒస్తుండే
ఇప్పుడికి అలానె ఉందండి తను
ఇప్పుడు ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెంగా రియలైజ్ అవుతుందండి ఎవరు ఎక్కడ అనేసి కొంచెం అంటే రికవర్ అవుతుంది ఆ రికవర్ అవుతు ఉ నేన్ రియలైజ్ అవుతుంది ఎవరు వీళు పర్సన్స్ ఎవరు అనేసి
అంటె ముందు చాలా క్రిటి అలా వుండే
ఉ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఊ నన్ను కూడా గుర్తుపట్టలేదు సో అందుకు రియలైజ్ అవుతుంది ఎవరు పర్సన్స్ మన వాళ్ళ
హు టైం బాలేనప్పుడు అన్ని ఇట్లాంటి జరుగుతయ్
హు హ్యాపీగా తనకి ప్రమోషన్ వచ్చింది అని కూడా బ అంటే ఆ ఫోన్ చేసినప్పుడు ప్రమోషన్ వచ్చింది నా కు అని చెప్పింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇం ఇంక ఆ సర్ నమాజ్ అయిపోయింది
ఆ
ఇంకా మా ఆ సిక్స్ తర్టీ నమాజ్ చేస్తారు కదా మగరిమ్ నమాజు సో ఆ టైం కి కాల్ వచ్చింది అనమాట ఇలా క్సిడెంట్ అయింది అని చెప్ పెసి సో అందుకు ఇంకా
ఓకొక్ కసారి అసలు మనం ఏ ఏమి ఎక్స్పెక్ట్ చేయనివన్నీ జరుగుతాంటయి లైఫ్ లో
అవునండి నేను కూడా షాక్ అయ్యా ఫుల్ గా యాక్సిడెంట్ అయింది అనంగానే నేను జస్ట్ సింపుల్ గానే అనుకున్నా అంటే ఏం అయుండది ఏం తగిలిండది డదు అనుకున్నా బట్ ఆపరేషన్ అయి ఎవరిని కనుక్కోలేకుంది అంటే నేన్ ఫుల్ షాక్ ఏడుపొచ్చేసింది బాగా
ప్చ్ అంటే అట్లాంవి క్రిటికల్ మనం కళ్ళ ముందట చూస్తుంటాము కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటది
అవునండి అన్ని మనం
మనం అనుకుంటె అది కదా మనం అన్నీ అనుకుంటేలా తిరిగి నట్టు ఉంటది
హుమ్ ఇంకేంటండి మీ స్పెషల్
ఏమ్ స్పెషల్ ఏం లేదు అదే నేను మొన్న ఇంటికి వచ్చానుని చెప్పి సండే నొచ్చిన అంటే నేనుప్పుడు ఫ్రైడే వచ్చాను ఆ సండే ఉండేసి స్వీట్ చికెన్ మళ్ళ బిర్యాని వేసింద తిన్నానండి మా మమ్మి బాగ చేస్తాంది చికెన్ చికెన్ బిర్యానీ
కొ
తిన్నాను ఇంక ఆకలైంది ఇంతలు కను పోద్దున్ మార్నింగ్ అయితే చపాతి తిన్నాను
ఆ చపాతి విత్ చికెన్ నాక్ చాలా ఇష్టం ఫేవ్రేట్ అండి
ఆ ఇంటికి పోయినాక ఇంక అదే చూస్తార్లేండి అమ్మా
ఉమ్ కానీ సీరియస్ చెప్పాలంటే నేను ఇంటికి పోయిన తర్వాత నాకు ఇష్టమైనటువి ఏం చెయరు
ఎందుకండట్ల
ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు కదా అమ్మ ఇంకా వెళ్ళిపోద్ది డాడీ ఉండరు ఇంక నా చెల్లెలి స్కూల్కి వెళ్ళిపోద్ది
అవును చెల్లెల్ ఉందా మీకు
అవునండి చెప్పాను కదండి ఇంతకు ముందు కాల్ లొ చెప్పాను కదా నేను మా మమ్మీ మా నాన్న నేను నా సిస్టర్ నా సిస్టర్ టెన్త్ క్లాస్ చదువుతుందండి ఇప్పుడు
ఊ హు అవునవునుండి ఎలా రా ఇప్పుడు జరుగుతున్నయి కదా ఎగ్జామ్స్ ఎలా రాస్తూ మేమంత
ఆహ జస్ట్ ఇంకె ఇప్పుడు టెన్త్
ఓకె ఓకె ఇప్పుడు స్టార్ట్ ఉంటుందేమో కదా ఓకే ఉమే ఆ ఓకే ఓకే నెక్స్ట్ ఇయర్ కి తను ఓకేఓకే అదే నెక్స్ట్ మా
వాళ్ళ స్కూల్లో ఎలా అంటే ప్రీ స్టడీస్ అన్మాట ముందుగానె టెన్త్ స్టార్ట్ చేసే స్ తరే ఎగ్జామ్స్ అవ్వ
ము వారం ఉండర్ టెన్ నైన్త్ ఎగ్జామ్స్ రాయకనే టెన్త్ అంటే చానా ఇది మనకు ఉన్నప్పుడు అట్లా
హా అలానే హ్మ్మ్ సేమ్ నాకు కూడా అప్పుడు అలానే ఉంటుండే అండి
అవునా మాకైతే నార్మల్ గానే ఉంది ఓన్లీ నైన్త్ అయిపోయిన ముందర మేబి ఏమన్నా ఒకేవళ హాలిడేస్ లో ఏమన్నా కొన్ని క్లాసెస్ తీసుకుంటారేమో గాని ముందుగానేది ఏం స్టార్ట్ తెలియదు మేబి అదేమన్నా కొంచెం గుడ్ స్కూల్ అనుకో ఉంటాను అట్లట్లనే ఉండొచ్చు ఏమో
ఇప్పుడు ప్రజెంట్ ఆ స్కూల్లో నేను కూడా చదివాను నా చెల్లి చదివిన స్కూల్ లోనే చదువుతా ఆ అక్కడ ఇంటర్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి
ఓకే అదయితే ఇంకా కొంచెం పెద్ద స్కూల్ ఆ పెద్ద స్కూల్ అన్నట్టుంది హ్మ్మ్
ఆ అంటే చిన్న స్కూలే బట్ పెద్ద స్కూల్ లాగా వాళ్ళు చేంజ్ చేస్తున్నారు చిన్న నర్స్ త్రీ వాళ్ళకి మ్యాథ్స్ ఒక ఫిఫ్టీ తౌసండ్ వరకు సి త్రీతౌసండ్ వరకు తీసుకుంటున్నారు అలాంటప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎందుకు తీసుకోరండి
ఆ ఓ అట్లయితే ఇంకా పెద్ద స్కూల్ అంతంతా రేట్లంటే ఇంగా చాలా పెద్ద స్కూల్ యే నాద్ ఫస్ట్ లేదు
ఆ డబ్బులతోనే అంతా మొత్తం మొత్తం పట్టి చేస్తున్నారు హ్మ్మ్ బీటెక్ కూడా అంతే అండి ఇంకా.
హ్మ్మ్
సేమ్ సప్లిఫీజులు తీసుకొని మొత్
మొత్తం బిల్డింగ్ బిల్డింగ్ హ్మ్మ్ ఈ డబ్బు ఉంటే ఏమైనా చేసేలా ఎటో అయిపోయినారు మనుషులు
యమౌంట్ టుంటే రెస్పెక్ట్ కూడా వస్తుంది
మాట్లాడిచ్చుపోతారు హ్మ్మ్
అవునండి మనం తప్పు చేసి
ఆ రైట్ రైట్ అంటారు హ్మ్మ్
ఓకే ఓకేఅండి మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే అండి బాయ్ అండి టేక్ కేర్
టేక్ కేర్ అండి